నమస్కారం అండి.
నమస్కారం అండి, బాగున్నారా?
ఆ బాగున్నామండి. మీరు బాగున్నారా?
ఆ బావున్నమండి. ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఖాళీగా ఉన్నా, మీరు?
నేను అంతే అండి ఇప్పుడే అలా బయటికి ఎళ్ళేసి వచ్చాము.
అవును
ఆ మీరు అండి?
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం మధ్యాహ్నం నుంచి.
అవునా అండి. తిన్నారా స్నాక్స్? ఆహా ఓకే.
ఎంతకయిపోతదండి కాలేజ్ మీకి?
వన్ థర్టీకి అలా అయిపోతుందండి.
వన్ థర్టీకి అలా అయిపోతదా ఆహా ఇకేంది. యా స్నాక్స్ అలాంటివి ఏమన్నా తీసుకున్నారా అయిపోయిందా.
ఆ లేదండి అలాంటివేం ఉండవు.
ఆహ
అంటే ప్రజెంట్ ఇక్కడ పీజీ లో ఉన్నాము నేను. సరే ఇంకేమన్నా కావాలంటే మనం బయటి నుంచి తెచ్చుకోవచ్చండి అప్పుడప్పుడు.
ఓకే అంతేలేండి ఆర్డర్ అన్నా చేసుకోవచ్చు ఆ ఈ మధ్యా అంటే నాకు అంటే మీవి కొద్దిసేపు మేము మీ విలువైన సమయాన్ మీ మా కోసం కొద్దిసేపు కేటాయించగలుగుతారా అని చెప్పు.
తప్పకుండా అండి నే కేటాయిస్తాన అండి
ఓకే ఈ మధ్య అందరూ చాలా బిజీ బిజీగా అయిపోతా ఉన్నారు కదా ఇట టెక్నాలజీ వల్ల దాన్ని మీరు ఎలా దాన్ని మీరు ఎలా వివరించాలనుకుంటా ఉన్నారు
అంటే ఏం చేయాలనండి దానికి
అంటే బిజీ బిజీగా ఎవరి పనుల్లో వాళ్ళు ఫ్యామిలీతో స్పెండ్ చేయకోకుండా ఆ మరి నెక్స్ట్ ఈ యూట్యూబ్స్ అంట ఇన్స్టాస్ అంట దాన్లలో నిమగ్నం అయిపోయి పక్కనని అది పట్టించుకోకుండా అయిపోతా ఉన్నారు కదా దాని మీద మీ అభి అభిప్రాయం ఏమిటని అడుగు అడుగుతున్నామండి
అంటే మనకు ముందు కాలంలో అయితే మనకు స్మార్ట్ ఫోన్స్ అలా ఎక్కువ ఉండేటివి కాదండి ఇంటర్నెట్ గానీ అలా అందుకు దానివల్ల మనం మనుషులతో మాట్లాడే టైం ఉండేది గానీ అంటే మనుషులు డైరెక్ట్ గా కన్వర్ట్ చేసన్ ఉంటుండే కాబట్టి అంటే ఏమున్నారు అమ్మా అట్లాదు అలా ఏమన్నా అంటే ప్రేమ అప్యాయతా అలా అన్ని ఉండేటువండి
అవును
ఇప్పుడంతా ఇంటర్నెట్ రావడం అంటే చిన్న పిల్లలు కూడా అన్నం తినకపోతే పేరెంట్స్ కూడా వాళ్ళకి ఫోన్ అలవాటు చేససారండి
అవునండి చిన్న చిన్న వయసప్పుడు అంటే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలు కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోయారండి అసలు
అవునవును అంటే ఫోన్ చూపిస్తాను అన్నం తినేది కాగానీ
ఆ అవునండి అలాంటివి చెయకోకుండా టీవీలోనే ప్లే చేసి బొమ్మలు అలాంటివి చూపించకుండా తినొచ్చండి ఇంత చిన్న వయసప్పటి నుంచే వాళ్ళు నెక్స్ అనేది బెండ్ చేసుకుంటా అలా ఉన్నారంటి భారము మెడ మీద ఎంత పడిపోతందిండి అసలు
అవునండి వాళ్ళ గ్రోత్ కూడా వాళ్ళ గ్రోత్ కూడా చాలా ఇ అవుతుందండి దాని వల్ల
అవునండి అవును అవును అంటే ఫ్యూచర్ కి ఇంకేం పనికిరారండి ఇలాంటి పిల్లలు ఇంకా ఉం అంటే ఇప్పుడు మీకి ఫర్ ఎగ్జాంపుల్ పని ఒత్తిడి ఉందంటే అది ఎలా మేనేజ్ చేస్తారండి
ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తారు అంటే ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత లేదా కంప్లీట్ కాకముందే కొంచం రిలాక్స్ అయి ఆ తర్వాత వర్క్ చేయడం వల్ల
కేంది అహ
లేదా ఆ వర్క్ ని కొంచెం పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలండి
ఆహా ఓకె అండి
అంటే మనం ఫ్రీ టైం ఎప్పుడు ఫ్రీ టైమ్ లో ఉంటాము ఏ టైమ్ లో ఏ వర్క్ చేయ్యాలి అని కొంచెం టైం టేబుల్ లాగా వేసుకుంటే మనకు చాలా యూజ్ అవుతుంది
అది కన్ఫామ్ గా ఫాలో అవుతారా మీరు ఆ టైమ్ టేబుల్ ని
ని సమ్ టైమ్స్ ఏదన్నా వర్క్ ఉన్నప్పుడు కొన్నిసార్లు చేంజ్ అవుతదండి
ఓ
అంటే మాక్సిమం ఫాలో అవడానికి ట్రై చేస్తాను
ఓకే అంటే మీకు పని ఒత్తిడి చాలా ఉన్నా కూడా మేనేజ్ చేస్తా ఉంటంటారు అనమాట అట్లయితే
ఆ అదేండి
అహ ఓకే అండి మీరు ఫ్రీ టైమ్ దొరికినప్పుడు ఏం చేస్తా ఉంటా అంటరండి
ఇక్కడ మాది సరౌండింగ్ లో పార్క్ ఉందండి దగ్గర్లో
ఓకే అండి
అలా పార్కు లో వెళ్ళిపోత అండి
అంటే ఇలా సినిమాలు గాని పాటలు గాని అలాంటివి ఏమి చేయరా అండి
ఆ కొనండి
ఓకే ఓకే
ఏ అక్కడికి కూడా పోను పోతే ప్చ్ మళ్ళీ ఇంకా ఏదో ఒకటి ఉంటదండి ఫోన్ లో
ఆహ ఓకే
డైరక్ట్ వెలిపోతా అండి
ఒ
ఉ గ వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేస్తాం
అవును లేండి మనం ఎక్కడ పడితే ఎక్కడ వాటర్ తాగిన కూడా మనకు లాంటివి ప్చ్ అంటే కోల్డ్ కాఫ్ అలాంటివన్ని వస్తాయి మనం క్యారీ చేయడమే బెస్ట్ చానా అదే అండి మంచి హెల్త్ కూడా చాలా ముఖ్యమే కదా
ఆ
అంటే ఎట్లా అంటే ఇప్పుడు హెల్త్ కూడా మనం కేర్ చేస్తే మనక్ కూడా చాల బాగుంటదండి హెల్త్ ఫస్ట్ ఆ
హెల్త్ అవుట్ బాగుంటే మిగతా వర్క్ ఏమన్నా ఎప్పుడైనా అది చెయ్యొచ్చు హెల్త్ ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలండి
అవునవును
అంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా చాల డెవలప్ అవుతుంది కదండి
అవును అండి అవునవును టెక్నాలజీ కూడా చాలా డెవలప్ ఐపోతాది
ట్వంటీ థర్టీ కలా సిక్స్ జి సెవెన్ జి కూడా వస్తాయని న్యూస్ వస్తుంది
ఆ
అంటే దానివల్ల ఏమన్నా అడ్వాంటేజెస్ అల ఏమన్నా లేదా డిసడ్వాంటేజెస్ ఏమన్నా చెప్పగలరా అండి
ఇంకొక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయ్యగలరా నేను ఏదో ఆలోచిస్తా ఉన్నా సారీ
అంటే ఇప్పుడు మాకి ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు ఫైవ్ జీ వస్తుంది కదండి ప్రసెంటు
ఆ అవునండి ఆ
అలా సిక్స్ జి సెవెన్ జి కాని ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ లో వస్తుందని టాక్ వచ్చింది కదండి న్యూస్ లో
అవునవునండి ఆ
అంటే వాటిపై మీ అభిప్రాయం ఏమి అని అలా
అంటే ఇప్పుడు ఫైవ్ జీకే మనం ఇంత ఫాస్ట్గా ఉన్నాం కదా ఇంగ సిక్స్ జీ వస్తే ఇంక అసలు మనుషు అనే వాళ్ళు భూమి మీద ఉండరండి ఇంగ రెక్కలు కట్టుకొని ఎగురుతా ఉంటాంటారు ఇంకా ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు ఇంకా ఫుల్ ఇంకా ఏ టు జెడ్ ఏదైనా ఇంకా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇంకా ఆ పనులున్నీ జరిగిపోతాయన్నమాట అండి నాకు మాత్రం ఏమనిపిస్తందటే టెక్నాలజీ ఓకే ఇట్స్ గుడ్ అంటే చాలా మంచిదండి మనుషులకు టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనం కూడా చాలా విషయాలు తెలుసుకుంటాం మనం కూడా కానీ ఇంకోటి డిసడ్వాంటేజెస్ ఏమంటే దాని వల్ల చాలా మంది చెడిపోతా ఉన్నారు మిస్యూస్ అయిపోతున్నాయండి చానా అసలు
అవునండి అంటే చాలా మందికి దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేయడం తెలియడం లేదా
ఆ అవునండి అవునవును అవును
అల్లాదేడ
అంటే దాని వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉంటంది ఇలా మ మనుషులకి ఇంకా రాంగ్ వేగా ఉపయోగించుకుంటే ఇంక మనం ఏం చేయలేమండి దాన్ని ఇంకా
అంటే ఏ విషయం తీసుకోన్నా దాంట్లో ఖచ్చితంగా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండూ ఉంటాయండి అది మనం చేసేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది
ఆ కరెక్టే అండి అంటే అ మనం యూజ్ చేసేదాన్ని బట్టి కూడా ఉ ది ఏదైనాగాని ఏదైనా గాని లిమిట్లో ఉంటే ఎప్పటికైనా బాగుంటదండి ప్రవాస అయినా మనకే ఎప్పటికైనా మనకే కావాలి అనమాట
అవునాండి
ఆ అవునండి మీ అభిప్రాయం అండి ఎట్లా మీరేమంటారు దాని గురించి
ఏ నా దృష్టిలో ఏమంటే చాలా వరకు అంటే అన్ని ఇప్పుడు మామూలు పోస్ట్స్ అలా ఉంటాయి కదండి జాబ్స్ గానీ అలాంటివి
ఆ అవును
అంటే మాన్యువల్గా చేసేటివి కొంత వరకు తగ్గచ్చండి
ఆహా
అంటే జాబ్స్ అనేటివి తగ్గిపోతాయని చెప్పడం లేదు అంటే ఒక సెక్టర్లో తగ్గిన కూడా ఇంకా వేరే సెక్టర్లో అనేటివి క్రియేట్ అవుతూ ఉంటాయండి
ఆ అవునంటడి
ముఖ్యంగా స్టూడెంట్స్ గానీ అలాంటి వాళ్ళయితే అంటే ఫ్యూచర్ కి ఏదైతే యూజ్ అవుతుందో ఆ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళు కొంచెం
అవునండి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏఐ చూస్తా ఉన్నాము ఏఐ ఎంత అసలు మనుషుల్ని ఆ ఆ పని చేపియదండి కొన్నాళ్ళకి అసలు జాబ్సే ఉండవు
అవునా
ఆ త్రీ ఇయర్స్‌కి అస లు అని అంటున్నారు చానా మంది ఇంగ అందరూ ఇంగ ఆటోమేషన్ ఇవన్నీ ఇలాంటివన్నీ ఏఐవన్నీ చదువుకోవాల
ఆ అవునండి
హలో
హలో
ఆ అదే మీరు అంటున్నారు కదా అంటే ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ మీద పడిపోతే ఇంకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లంబర్ అంట ఎల క్ట్రిషన్ అంటా బిల్డర్ అంటా అవన్నీ వాళ్లకందరికీ డిమాండ్ పెరిగిపోతాయండి ప్రతి ఒక్కరు ఇట్లా సాఫ్ట్వేర్ సైడే పోవాలంటే
అవున అ
ఉమ్
టయ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నా అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలా మందికి ఇటువంటి జాబ్స్ ఉన్నాయని కూడా తెలిదండి చాలా మందికి అంటే ఎవరు చూసినా అంతా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాలేజెస్
క్టే చెప్పారు మీరు
అ
అవునండి అంటే ఎవరికన్నా గానీ ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఎవరైనా సక్సెస్‌గా
ఆ అవునండి ముఖ్యంగా మెయిన్ గైడ్నెస్ ఉండాల
ఉంటే ఎవరికైనా గానీ అండి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ వును ఇంటర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంపీసి తీసుకుంటే మనకు జాబ్స్ అనేవి చానా బాగా వస్తాయని మా కాలంలో అనేవాళ్ళు కానీ ఎంపీసీ తీసుకుంటే ఏంది రాదు నేను జస్ట్ సాఫ్ట్వేర్ సైడ్ ఒకటే ఎళ్లాల్సి వస్తాది అదే బైపీసి సైజ్ తీసుకుంటే డాక్టర్‌గా పోవచ్చు వెటనరీ డాక్టర్ గా వెళ్ళొచ్చు పంటి డాక్టర్ గా పోవచ్చు అగ్రి కల్చర్ సైడ్ ఎళ్ళొచ్చు మరి నెక్స్ట్ హార్టి కల్చర్ పోవచ్చు ఎన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్స్ ఉన్నాయండి మాకు అది తెలియకా మేము ఇట్లా సైడ్‌కి ఎంపీసీ సైడ్కి వచ్చేసి ఎప్పుడు ఎక్కడా కాకోకుండా అయిపోతుంది మాకైతే
అవునండి ఇంకా లేదా సిఈసి అలా గ్రూప్స్ వే
కానీ చానా రిస్కీగా ఉందండి నిజంగా
అవునవునులే
ఆ అవునండి సిఈసి అలా తీసుకుని ఇప్పు ఫ్యూచర్లో ఇంకా ఇప్పుడు ఏఐకి అవన్నీ చిప్స్ అవన్నీ కావాలి ఆ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంట మైక్రో చి ప్స్ అవన్నీ కావాల్సి వస్తది అవన్నీ చానా మేలండి ఎప్పుడైనా మంచి ఫ్యూచర్ ఉంటది వాళ్ళకి కూడా ఈసీఈ గానీ ట్రిపుల్ ఈ కానీ మెకానికల్ గానీ
ఉమ్మ్
ఆ అంటే ఈసీఈ మెకానికల్ ట్రిపుల్ ఈ ఆ సివిల్ ఇంజనీయర్ ఇలాంటి వాళ్ళకి బాగుంటాదండి చానా
అంటే జాబ్స్ కానే
ఓకే అండి మీ విలువైన సమాచారం మీ విలువైన సమయం అవునండి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి బాగుంటాది లైఫ్ కూడా
ఓకే మేడం
హలో
హలో
ఓకే అండి మీ విలువైన సమయం మా కోసం కేటాయించినందుకు ధన్యవాదములు
మీకు కూడా ధన్యవాదాలండి మాకు తెలియని విషయాలు కొన్ని మాతో చెప్పినందుకు ఎ
ఓకే